హలో
హలో ఎలా ఉన్నో
బాగానే ఉన్నాయి అందువి ఎలా ఉన్నావు
నేనా బానే ఉన్నా
ఏం చానాల తర్వాత ఫోన్ చేసావు
ఏం లేదు ఖాళీ దొరికింది అందుకే గుర్తొచ్చాను ఇంక చేసా నువ్వు ఎట్లాగో చెయవు కదా ఏం చేస్తున్నా
ఏం చేస్తున్నా ఊరికే ఎలా కూర్చోని ఉన్నా
ఆహా ఏం విశేషాలు లేదు ఇంకా తినాలి
మామ అది ఎప్పుడు అయిపోయింది ఏం కూర చేసారు మీరు ఇవాళ
ఈ రోజా మాది దొండకాయ చట్నీ దోసకాయ కూర
హ హ
అ మీది
మాది చికెన్ ఫ్రై
హుమ్ నువ్వే చేసావా? నువ్వే వంట చేసావా?
ఆ నే
ఎల్లా జేసావ్?
ముందు కొట్లోకి వెళ్ళి చికెన్ కొనుక్కొచ్చాను. త మటన్ మర్చిపోయానని మళ్ళీ అక్కడికి వెళ్ళాను షాప్ కి
రెండు కలిపి వండావా ఏంటి?
రెండు మిక్సింగు
చికెన్ మటన్ కలిపి అట్లా కూడా చేస్తారా?
ఉమ్
ఊహుం మేమ్ ఎప్పుడు తినలేదు అట్లా
చేయొచ్చు బాగుఉండుద్ది. ఈసారి మా ఇంటికి రండి తిందురు గాని
ఆ వస్తా ఖచ్చితంగా అయితే కైమానా లేకపోతే మటన్
మెల్లిగా మాట్లాడు
ఆ కైమానా మటన్ ఏనా?
రెండు కలిపి అన్ని కలిపి ఆ చికెను మటన్ రెండు మిక్స్ చేసా?
అవునా
ఊ
ఊ మసాలాలా ఆవన్నీ వేసి చేస్త
ఆ చక్క లవంగాలు అయన్నీ ఏసి చేస్తారు.
ఆహా!
ఓ ఎక్కడికి వెళ్తున్నారు వేసవికాలం సెలవుల్లోకి
ఈసారా వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాము. అందరం కలిసి ఫ్యామిలీ అంతా
ఉహుం
ఊ సమ్మర్గా బీచ్ కె వెళ్తే కొంచం ప్రశాంతగా ఉండిద్దని
ఉహుం
ఉమ్ మీరేం ప్లాన్ చేసారు? మరి
మేము చల్లగా ఉండే ప్రదేశాలకి వెళ్దాం అనుకుంటున్నాం.
అంటే ఎక్కడికి వెళ్దాం. అని
అంటే అంతే అంతే ఇక చల్లగా ఉండే ప్రదేశాలకి విజ్ఞానం కోసం తిరగడానికి వెళ్తున్నాం.
కేదార్నాథ్ అటు వెళ్ళండి. అక్కడ భలేె ఉంటాయి అసలు అంతా
పేర్లు చెప్పకూడదే పిచ్చిదానా
ఓకే ఇంకేంటి విశేషాలు
ఏముంది ఏం లేదు వెళ్ళొచ్చారా? కాలేజీకి
ఉమ్ అది కూడా చెప్పా కుడదురా ఉమ్ పిల్లలా చదువుకుంటున్నారు. ఖాళీగానే అన్నారు ఇంకా
ఉమ్ ఎప్పుడు ఖాళీయే అల్లు నాకు తెలియందేముంది.
ఉమ్ ఏదో అట్లా అట్లా సాగుతుంది ఇంకెన్నేస్తారు.
ఉమ్ ఏం పొలమ్ ఎసార్ ఈసారీ మీ ఊర్లో
మా ఊర్లో నా ఈసారు మొక్కజోన్న కండ్లు ఏసారు. ఉమ్ మీ ఊర్లో మేమా ఏమ్ ఏయలా
ఉహుం
హ
లో చెరుకు పంటలు ఏశారు.
ఉమ్ ఇంక్ చెరుకులు ఫ్రీయేగా అయితే
మాకు ఎవరిరు చెరుకులు డబ్బులు పెట్టుకు
ఇచ్చద ఉంది కొట్టాడవే
అది చట్టపరంగా అన్యాయం
ఆ
వ రోజు చీమ కూడా అన్యాయం చేయకూడదు
నిజమే
హ నీతి నిజాయితీతో బతకాలి గొంతులో ఊరిన్నంతకాలం
అవును మంచి మాట చెప్పావు
అప్పుడప్పుడు నా ఫోన్ చేస్తా ఉంటే మంచి మంచి మాటలు చెప్తా ఉంటాం
అయితే ఈసారి చేస్తాను రోజు రోజుకు ఒక మంచి మాట చెప్పు అయి నేను మా పిల్లలకి నేర్పిస్తా మీరు పాటిస్తారా అండి చెప్పినవన్నీ
మేము పాటించిన తర్వాతే చెప్తాం చెప్పి పాటించడాలు ఉండవు పాటించిన తర్వాతే చెప్తాం
ఆహా అలాగే మంచిదే అలా అయితే
అవునవును ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బానే ఉన్నారు దేవుడిదయ వల్ల మీ ఇంట్లో అందరు బాగానే ఉన్నారా
అ
అదేంటి ఒక్కళ్లే ఉంటారా మీరు
హ
అ ఇప్పుడేంటి ఇంకా ఏముండారు నైట్ డిన్నర్ కి
ఏమో ఇంకా ఏదో ఒకటి చేయ్యాలి
మధ్యాహంచ్చిన చికెన్ మటన్ లేదా
లేదు మొత్తం ఓడిచసా
మొత్తం తినేసావా అంత బా వచ్చిందా అంటి అంతే బాగా వస్తే ఎంత తింటాం కూడా తెలియకుండా తినస్తాం
తరగా
ఎట్లాగైనా తినాలి మరి వండుకున్నప్పుడు వృధా పోనీయకూడదు కదా
హ హ
ఆ
పండగ వస్తుంది కా బట్టల కొనుక్కున్నావా
లేదు ఇంకా వెళ్ళాలి షాపింగ్ కి ఎక్కడా కుదరట్లా రోజు ఉపవాసాలు ఉండేసరికి నీరసం వచ్చేస్తుంది సాయంత్రం అయ్యేసరికి ఇంకా సాయంత్రం వెళ్దామంటే తీరిగి ఉందింట్లా ఆ రంజాకి ఉపవాసాలు ఉంటాకా
హ
హ
హలీం తింటారా
ఆ తింటాంగా ఇంక ఈ సీజన్యి కా దొరికేది హలీము
హహ
మీరు తిన్నారా ఎప్పుడైనా
ఆ మేము తింటూనే ఉంటాం మాదే హలీం
ఆహా మీకు స్టాల్ ఉందా మరి మాకు ఫ్రీగా పంపించపోయావు ఒక నాలుగేడు డబ్బు
నువు ఎవరో నాకుంటేలేదు గా
అదేంట అంత మాటనే సవఊర్ మేనుెవరు తెలియకుండానే మాట్లాడుతున్నావు నాతో
ఏదో టాస్క్ ఉంది పోన్ ఏమన్నా ఫోన్ేశాం
అట్లా చెప్పుకడద్ర
కంప్యూటర్ వింటా ఉంటది అన్నమాట ఫోన్లు
ఆ
నాయ చూస్తే కట్ అయిపోయిద్ది
అవును అసలు రాకూడదు పిల్లలు బా ఆడుకుంటున్నట్టున్నారు బయట ఆయన చాలా గొంతులు
హ వెళ్ళిపోమని చెప్పు
చెప్పాలి
ఏం సినిమా చూసారు ఏం సినిమా చూసయి ఈ మధ్యలో
సినిమాాల ఏం సినిమాలు వచ్చాయి కొత్తగా మొన్న సంక్రాంతికి వచ్చినయే చూసాము మనశంకర్ వరప్రసాద్ అనగనగా ఒకరాజు వా అట్లాంటి కామెడీ ఫిలిం బాగుంది
ఉ ఈ మధ్య సినిమాలే బాగట్లేదు పాతకాలం సినిమాల
ఆ అప్పట్లో సినిమాల ఎంత బాగుండేవో ఇప్పుడు అసలు సినిమాలు ఏంటి అంతా ఫైటింగ్ యాక్షన్ చిన్న ఉ అసలు బా రా అట్లా ఉన్న దురంందర చూసాను చాలా బాగుంది మొత్తం యాక్షన్ అయినా గాని బోర్ కొట్లా అక్కడ
హ తేలి చెప్పకూడదు
ము బళ జకుచ్చ
అసలు చెప్పకూడదు
ఇంకేంటి విశేషాలు
పొద్దు నుంచి విద్యుత్
ఎప్పుడైనా కాల ద్వరకు అతే మా ఊర్లోకి రా ఆ ఉందిగా ఏమైంది మీ ఊర్లో లేదా ఏంటి
పల్లెటూరుగా మాది మాకు పొద్దున్న విద్యుత్తుండదు సాయంత్రమే ఇస్తారు
ఆహా పొద్దున్న పూట మరి ఏమీ న్న పనులు చేయాలంటే ఎట్లా అంటే కరెంటుకు సంబంధించిన పనులు
కరెంటు సంబంధించిన పనులు ఏం ఉంటాయి సాయంకాలం చేసుకుంట
హమ్ పొద్దునేే ఎమన్నా అర్జెంట్ అయ్యి అవసరం అయితే అయితే ఇంకా సాయంత్రం చేసి పెట్టుకోవడమేన అన్ని ఆహా
ఆ
అంటే పొలాలకి మిషన్లు అవి ఉంటాయి కదా నీల్బట్టె మిషను బోర్ మిషను అలాంటి వాటికి మరి అప్పుడేట్ల
అవును
పొద్దున పూట ఇస్తారా కరెంటు పొలాలకి
సాయంత్రం ఐదింటి దాకా
హమ్ ఇంక సాయంత్రం పూట పోలలో వేయరా
సాయంత్రం పూట ఎందుకు వేస్తాం సాయంత్రం పొలాల నుంచి ఇంటికి వచ్చేస్తారు
నీళ్ళు వదిలేసి వస్తారు కదా
నీళ్ళు వదిలి రారు ఐదు ఇంటి దాకే ఐడు ఇంటి దాకే కరెంట్ ఉండిది
ఆహా అదే అదేనండి మీక ఎన్ని పొలాలు ఉన్నాయండి ప
అయి ఫోన్ లో చెప్పం
ఉమ్
మీకు ఎన్నీ ఉన్నాయి
ఎన్నిడింటికి పడుకుంటారు రాత్రి
రెండో మూడో అయిది
మన పొద్దున్న లేచి పొలానికి వెళ్ళాలిగా
ఉమ్ లెగుస్తాం
ఎన్నింటికి లేగుస్తారు
నా ఇష్టం వచ్చినపుడు లే గుస్తాం
అవునా
హమ్
సరే ఖాళీకి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అసలు పూర్తికి మర్చిపోయావుగా మమ్మల్ని నేను చేస్తే ఎత్తాలి గా ఎత్తితే ప్రతిసారి చేస్తా మీరు బిజీగా ఉంటారేమో అని
మాకేం పని పాట లేదు అనుకున్నా అండి ఎన్నో పనులుంటాయి
ఉమ్ అదే బిజీగా ఉంటారని
మీకే చేక్క ఖాళీ పని లేదు పాటలేదు
అవును మేము చాలా ఖాళీగా ఉంటాం అసల
మాకు చాలా పనులుంటాయి ఏం చేస్త
తప్పవు కొన్ని కొన్ని
సరేలేండి అయితే ఉంటాను
ఆ సరే ఉంటా